హలో హలో
హలో
నా ఏం చేస్తున్నావ్
ఏం లేదు నువ్వేం చేస్తున్నావు
స ఏం లేదు మా బాబును పడుకోపెడుతున్నా
బాబు పడుకోలే ఇంకా నైన్ ఐతుందిగా
పడుకున్నడు వేరే సైడేసిన తీసి అంటే బెడ్ మీదేసినా తీసి
ఆహా మీ రు సిటీలో ఉంటున్నారు కదా రూమ్ సరిపోతుందా మీకు
మీరేం చేస్తున్నా
ఏం లేదు
మ్మ్ ఏ బాబు బాగా అల్లరి చేస్తుండు పడుకోబెట్టిన ఇప్పుడే బేడ్ తీసేస్తున్నా పడుకున్నాక ఇగ అన్నం తినాలి అన్నం తిని నేను పడుకోవాలి
ఆ పడుకో డైలీ పడుకునే వరకు ఎంత టైమ్ ఐతది ఏంటి
అర్ధం కాదు నయిట్ రాత్రి పది పదకుండైతది పడుకునేసరికి ఆ అన్నం తిని పడుకునేసరికి పదకుండైతుంది ఉదయం మళ్ళా ఆ
సార్ కొెం చిరాకు ఎక్కువ ఎవరిని అంటే ఈజీగా కలవంది అవు అవునా
మ్ ఈ మళ్ళ ఉదయానే లేవాలి పని చేసుకోవాలి పిల్లగానికి తినిపియ్యాలి మళ్ళ ఉదయాన్నే లేవాలి పని చేసుకోవాలి పిల్లలకి దిన్ పియాలి మీ ఇంట్లో పని చేస్త సుకోవాలి
ఇంకొక్క బాబుకి అంత ఫీల్ అయితే మాకైతే ఇద్దరి ఇద్దరు ఇంకా పాపని స్కూల్ కు పంపించాలి టాస్క్ అయితాన్ దా ఆమె స్కూల్ కోవడమో కాని నాకే పెద్ద టాస్క్ అయితాంది
ఇలద అంతే ఇక లైఫే అంత వాళ్ళ కోసం అంత లైఫ్
అంతే
ఏముంది వాళ్ళతోటే కదా అన్ని
ఉమ్ అల్ తినకున్నా మనకే బాధ తి తిండి ఎక్కువైనా మనకే బాద తక్కువైనా మనక్ కే బాద
ఉ వాళ్ళకి ఏదన్నా అయినా మనకే బాద ఈ పిల్లలేనోళ్లే మంచి
ప్లే జప్ హా హా వాళ్ళకి తిన్నది అరిగినా బాధే అరగకున్నా బాధే ఏదైనా మనకే
ఉమ్
చైనీ
ఇ పాప పేరు షైనీ నా
ఆ
ఉంహు
షైనీ నే నిక్ నేమ్ అది
మీ హస్బెండ్ తిన్నాడా
ఉండాడు
తిన్నాడా హు ఇప్పుడే వచ్చిండు జస్ట్ వర్క్ కు పోయి
ఓ మా మర్ నువ్ కాల్ మాట్లాడ్ తే ఆహా ఫోన్ కాల్ మాట్లాడ్ తే ఏమనడా
ఏమనడు అమ్మాయిగా అబ్బాయిలు
అదే ఈ టైమ్ లో అయినా అమ్మాయితో మాట్లాడుడు ఎందుకనీ అంటారు కదా.
మాట్లాడితే ఏమన్నా అంటు మీ హస్బెండ్ ఏమన్నా అంటడా? నైట్ మాట్లాడితే
రోజులు మారిన ఈ మనిషి ఇగా ఇంతే
హు వాళ్ళు వాళ్ళ గురించి ఏం మాట్లాడలేము మనం. ఉ చిన్నప్పుడే మంచిగా ఉండే. చిన్నప్పుడే మంచిగా ఉంది. చె
హా
ఉన్నది. ఇంకా ఏంటి విశేషాలు. మీ దాని దగ్గరా హాలీ జరుపుకున్నారా? అ
ఆ జరుపుకున్నాం అంటే పెళ్ళికి ముందే బా ఆ పెళ్ళి అయినంకా మేమేం జరుపుకోలే పెళ్ళికి ముందు హాస్టల్లో బాగా ఎంజాయ్ చేశిన, హోలీ ఇక్కడ కొత్త కొత్తగా ఎవరు పరిచయం లేదు.
హ్
ఏమంత సెలబ్రేట్ చేసుకోలే
మీ ఆడిబిడ్డలేదా ఒదిన మరద ఒదిన మరద రాస్కోరా మీ వోల్లు
రాసుకుంటరు రాసుకుంటము కానీ ఆమెకి హెల్త్ బాలేదు. ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పించుకుంది.
ఏమయింది ఆమెకు.
అందుకని హోలీ ఆడుకోలే ఈ ఇయర్.
ఉద ఏమైంది ఆమెకు ఏం ఆపరేషన్లు చేపిచుకున్నాం
ఆ ఫ్యామిలీ ప్లానింగ్
దోమల్ దోమల్ దోమల్ క్కల ఇది కా రంగే ఇనబడతంల అ ఎం చేస్తున్నావు ఇంకా ఎటయి పడుకుంటది పిల్లలు పడుకుండరా మీ బాబు పడుకున్నం టుంగ
బాబు
ఇ
చూస్తూనే ఉన్నాది
కుంటే ఏం చేశాను కయుకు పోయావు ఎండ్ లో నమకు ఫోనే ముఖ్యమా
అంటే డేటై మంతా స్కూల్కే వె యింద
అ
పడుకునే దాంతో ఫోన్ ఇవడు
నిజంగ పాప మీద బాగ ప్రేమ ఉంటుందా
తమ్ముడు తమ్ముడు అని
హ ఓ
మీ ఫ్రెండ్స్ని ఏవన్నాన్నా పరిచయం చెయ్య మరి నా కూడా
మీ ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా
ఉంటాయి కానీ కనమాడవి ఏడున్నాయో ఇప్పుడైతే తె లేవు ప్రస్తుతానికి
హ బోధింక ధోమల్ అన్ని బోధింకలు ఉన రూమ్ ల
అదే
హా హా ఊకే దోమల్ బోధింకలు చంపుడే సరిపోతుంది
ఆహా
ఏం చేస్తున్నవ్ మీ ఇంట్లో ఉన్నాయా దోమలు
ఏం లేవు
ఏవ్
ఊ ఇగ బెడ్ ఉందా
ఉంది
హలో
ఆ ఉందీ
మీ మమ్మీ వాళ్ళు పెట్టిందా
ఆ అమ్మోలు వెట్టిందే
ఉహు
ఆ
అన్నం బెడతరు చాయ్ దాగుడా ఆ మా అన్న వచ్చిండ అన్నం పెట్టాలా అంటే పట్టించుకోకుండా ఒతుండు ఏరాడు
మీ అత్తమ్మ కా
ఆ అంటే మా అత్తమ్మ ఉండి కాదు ఆహా కాద్ అమ్మాయితోోటి మాట్లాడుతుడు నేనిన్నా అని మా అత్తమ్మంటా.
ఆహా
అ వేరేనా వాళ్ళత. ఎక్కువ చేస్తారు కదా అబ్బాయిలు అదే ఇప్పుడు మన అమ్మ నాన్న ముటి మనం ఎక్కువ వాళ్లయితే జేయొచ్చు క
కావాలని ఎట్లో గొడవ పెట్టుకోివ ఈమె ప్రశాంత
పనంత ఇరింద మరి
డి పంది అ అన్నం పెట్టి ఇస్తున్నాం అ వ్యాక పర ఆ అవు అడ పో సరేలే మరి ఆ ఒక ఐదు నిమిషాలు అయినాక మీకు ఫోన్ చేసి నువ్వు నాకు ఫోన్ చేయ మళ్ళీ
ఆ సరే
ఇ